హలో హలో
హలో
ఆ చెప్పండి హాయ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి
బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్రు
ఏం చేస్తలేం కూర్చుంటున్నాం మీరు
అవునా తిన్న రామరి
ఇంకా తిన లే
ఆ తీవలా ఆ ఇంకా
ఏంచేస్తాండ్రు మరి
కూర్చున్నా ఏం చేసారు వంట మరి ఆ సాయంత్రం పని అయితే అన్నీ అయిపోయింది
అయిపోయి
వంట కూడా చేసేసేలా
అవునవును
అవునా ఏం స్పెషల్ ఇవ్వాలా మరి రెడ్ చికెనా అది కూడా చేయచ్చా మీరు చేస్తారా ఇంట్లో
మ్ చేసాం
అవునా ఇంకా హలో మీకు ఐస్ క్రీమ్ ఇష్టమా హలో
అ
హలో ఐస్ క్రీమ్ ఇష్టమా మీకు
ఆ
ఐస్ క్రీమ్ ఇష్టమా
అవును ఇష్టం మీకు ఇష్టమా
ఆ ఇష్టం చాలా ఇష్టం ఏ ఫ్లేవర్ తింటారు మరి ఐస్ క్రీమ్ లో
బటర్స్కోప్
బటర్ స్కోపా బటర్ స్కాచ్
ఆ
అవునా నాకు కూడా అంతే బటర్స్కాచెఇప్పుడు ఎండాకాలం కదా అద చాలా సేల్ అయితాయి ఇప్పుడు ఐస్ క్రీమ్స్
ఆ
మ్
చేయడం వొచ్చా
కుకింగా... చేస్తా అచ్చు ఏంటి ఏంటిది ఐస్ క్రీమా హలో ఆ వచ్చు నాకు కుక్ కింగ్ చేస్తా నేను ఆహా చెయరాదు మీరు చేసిలా ఇంట్లో
అ
హలో
అమ్
చేషిల్లా హలో
జేసినం బాగా
అవును మ్.. మ్.. ఇంకా రెసిపీ చెప్తారా మరి ఎట్లా చేసిల్లో
బాదం మిల్క్ చేయడం వచ్చా ఇంట్లో
ఆ చేషినాం నువ్వు చేషిలా మీరు చేషిలా ఇంట్లో
ఆ
అవునా ఎట్లా ప్రిపేర్ చేస్తారు అది
పప్పుతోనే పాలు
పా. మ్
బాదం
ఆ
అదిఏసి పాలుని ఉట్టి వేడించాలి, తర్వాత చలారించాలి, దాంట్లోమో. చెక్కె, అ బాదం మిల్క్ మోడల్ అవి వేసి థిక్నెస్ కావడడానికి చాలి తర్వాత అయిపోయినాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి
ఈస్జ్ గానే
ఇలాచి వేయాలి. కొంచెం కలర్, రావాలంటే ఫర్. కలర్ రా రావాలంటే, కొంచెం లైట్ పసుపు వేయాలి.
పసుపుఅ అ కేసరా, వామ్మో కేసర్ ఫుల్ రైట్ ఉంటది. పసుపుయే మ్ ఇంకా ఇవాళ ట్రై చే స్తా, నేను రెసిపీ ఇవాళైనా రేపయినా.
ఎండాకాలం గదా, ఇది చాలా బెటర్గా ఉంటది.
అవును
ఉ ఊ
ఇంకా లస్సీ చేసిరా, ఇంట్లో లస్సీ చేసిలా, మేము కూడా ఇవాళ చేసుకున్నాం. లస్సి ఈజీగానే ఉంటది. తెలుసా
అవున ఎట్లా చేస్తారు. మీరు
ఎట్లా చేస్తారంటే. పెరుగు ఉంటది. గదా పెరుగులో షుగర్ అ షెక్కర ఉంటయి. గదా షెక్కర కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాల, రోస్ట్ అంటే బౌల్లో ఎసి మలపాలి మంచిగా, అది షెక్కర మిల్ట్ అయిపోయే వారకు. ఇంకా, కొంచెం వాటర్ ఎసుకోవాలి. ఆ లైసెన్స్ ఉంటాయి. లస్సి లైసెన్స్ అ ఎస్ యాడ్ చేసుకోవాలి. అ
వాయ్స్ వస్తా లేదు, మీది